సేయ్
బాగున్నారండి.
ఆ బాగున్నం
భోజనమయిందా అండి
ఆ
భోజనం జేషారా అండి
ఆ చేసినాం ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఇప్పుడే భోజనం చేసి రేపు శ్రీరామనమమి కదా అయితే
మీరు చేసారా భోజనం
దేవునికున్ ప్రిపేర్ అయితానమండి ఏం చేయాలి దేవుడికి ప్రసాదాలు అవి చేస్తాం కదండి.
ఆ శ్రీరామనవమి గదా
ఆ మీరు కూడా ఏం చేస్తరండి దేవుడికి ఏమన్నా నైవేద్యం చేస్తరాండి.
చేసుకుంటామండి.
మీరెప్ డన్నా భద్రాచలం వెళ్ళారా అండి.
లేదండి వెళ్ళలే
ఆ దేవుడి ప్రత్యేకత గురించి ఏమైనా తెలుసాండి
అ
ఆ
మీకు తెలుసా అండి నర్ కొంతలెవలు
నాకు కూడా ఏమంత తేలదు గాని వాళ్ళు ఇళ్ళు చెప్తాంటే ఇన్న రాముడు అంటే అని ఏక ప్రతి వతుడు కావట్టిగ
ఉమ్ ఊ
కళ్యాణం పత్ పచ్చతోరణం ఉంటది గవాట్టి చాలా అలా అందరికీ కూడా ఇష్ట దైవంగా పూజించుకుంటారు. అలా ఇంగ ఏం జేశారండి. కర్రీ ఏం చేస్తున్నారండి
ప్రత్తం
హలొ
మాట తీసుకున్నావ్
టమాటాకి ఏమన్నా మధ్యలో ఏమన్నా టేసుకున్నారా?
మనక్ కరలు
హ్మ్
అ నక్క కడల్ కద్ ఇస్తూన్నామండి. హలో
ఆ
అనకం పడత వ్ లే వస్తారా రేపు
దేవుడికా
ప్రతి శ్రీరామనవమి కి
వడ పప్పు ఉన్ను పానకమా
చేసుకుంటారా?
చేయాలండి ఇగో ఇక ఎప్పుడు చెయ్యలేదు గని ఇప్పుడే అనుకుంటున్నాను. దేవుడికి వడపప్పు చెయ్యాలని ఇగ ప్రిపేర్ చేసుకోవాలని అనుకు
చేకోవాలే ఎండాకాలం కదా చల్లదానం ఉప్పంత వేస్తె కూడ
అయితే పానకం ఎలా వేస్తార్
బెల్లంంతోటి చేస్తారు బెల్లం అన్ని నానబెట్టి
ఆ
మంచిగా వడ బోసి అందులొ కొంచం చం మిరియాల పొడి వేయి యాలండి ఆరోగ్యానికి మం చెయి
తెల్లంలని ఇంకేమేమి ఏస్తరు
నాకైతే అదే తెల్స్ మీరు గెట్ల చేస్తరు
మేము ఇస్తాం అండి అంటే మేము ఎప్పుడు చేయ్యలేదండి మీధ ఎప్పుడు కూడ చెయ్యలేదండి కాదంటె ఇ అప్పుడయ్య బెల్లం పానకం మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉంటది కొమ్మ టామే అయితే మా ఇంటి త్రీ అల్లె కళ్యాణం జరుగుతుది దేవుడికి కాల్నిలో అందరు క చిక్కెనిస్తారు అన్నట్టు కాందలు వేసుకొని వస్తున్నప్పుడు అయితే మంచిగ అవున మ ఆమెనే ప్రిపేర్ చేస్కోని ఇస్తుంది అన్నట్టు ఏంటిదంటే వడపప్పు ఆ పానకం ప్రతిసారి ఆమె చేసుకొచ్చి అందరికి ఆ వడపప్పుని పానకం చేసి అ అందరికి పంచు దనమాట అయితే ఈ సారి అందరూ చెప్తాను కదా దేవుడికి వడపప్పు ప్రిపేర్ చేయాలని అనుకున్న రేపు ఇక కొంచెం పులిహోర ను మల్లి పనకం చింతపండు ఇప్పుడే నానేసి పెడితే రేపటికి బాగుంటుంది కద
అట్లా ఎట్ల నానేసి పెడుతరండి ఏ
ఆ ఏంటిది
అప్పుడే నానే చేయ్యాలి అట్ ఎట్లా ఒకరోజు మ నానేస్తారు
కానీ ఇప్పుడు నాయి కొంచెం నానితే కొంచెం ఉంటదిన్న మంచిగా గుజ్జు ఎక్కువ వస్తుంది అన్నట్టు
కదా మనం స్నానం చేసేసుకోవాలి
ఆ స్నానం చేసి వేస్తామండి ఇప్పుడు దేవుడి కల్యానా అంటే ఇప్పుడు అక్కడ మాకు దేవుడి కాడ అది తలంబ్రాలును ఆ అవి అన్నీ కోనుగి అట్లా ఇచ్చారు పెట్టినప్పుడు అటు ఇటు వెళ్ళినాం కదా ఇక అటు ఇటు వెళ్ళినామని స్నానం చేసి దేవుడి కాడికి వెళ్ళి అవేంటి గాజులు కోను తీసుకున్నామ అమవా ఆ ప్రతిసారి అట్లా ఇక ఇప్పుడు ఇక మనం ఇప్పుడు ఫ్రెష్గానే ఉంటాం కదండి అయితే చింతపండు పప్పు నానేసి పొద్దున్న సన్నం చేసిన తర్వాతనే అన్ని ప్రిపేర్ చేస్తే బాగుంటుందని
ఎందుకు పొద్దున ఆది పప్పు ఎంత సేపు
అంత
పొద్దునే నాణేయాలి
కరబూ కాదండి ఎందుకంటే ఇప్పుడు నానయ్యడం వల్ల కాదు కాదు మేము ఎప్పుడైనా నైటే నానేస్తాం ఎందుకంటే ఇప్పుడు నాని వేయడం వల్ల కొంచెం ఎక్కువ మంచిగా ఉబ్బుతుంది అన్నట్టు ఇక పొద్దున్నే ఏం చెస్తాము
లేదు అయితే అయితే పొద్దు ఇప్పుడు నానేసి పొద్దున్న ఏం చెతామంటే ఆ ఇప్పుడు నాన్న పోసిన వాటర్ ఉంటాయి కదా అవన్నీ మళ్ళా ఒకసారి వాడ వస్తాం వాడ పోసి మళ్ళీ ఒక అరగంట సేపు మళ్ళా నానేసి మళ్ళీ తీసి వడపప్పయిన ప్రిపేర్ చేసి మళ్ళీ కొన్ని గ్యారెలు ఉంటాయి కదండి దేవుడికి అంటే ఇత్తరు
చేస్తారా
గ్యారలు లా అ కొంచమో దేవుడుకి వడపప్పు వేసి కొన్ని గ్యారెల్ ప్రిపేర్ జేస్
ఉ
ఎప్పుడు బాన్ చేయ్యదా
అట్లా జేస్తాం
ఎన్న పొల్యూషన్ ర్ రేపు కళ్యాణం
ఆ అంటె వాయిస్ బ్రేక్ అయితందండి చెప్పండి హలో
ఎన్ని గంట్లకు లేస్ ర్ కళ్యాణం
ఆ పొద్దునద అండి మేమ ఫైవ్ థర్టీ కేే లేస్తాం ఫైవ్ కేే లేస్తాం ఫోర్ థర్టీ కే తిని పడు కాంగ నే నిద్ర వట్టట్లేదు ఈమధ్య
రేపు కళ్యాణం ఎన్ని గంటలకు లేపు
పన్నెండున్నర వరకు అయిపోతుందండి
ఊ
పదకొండు గంటల వరకు స్టార్ట్ అయితుది పన్నెండున్నర వరకుయపోయిత దండి ఈసారి ఏంగా ప్రతి సారి ఇక్కడ పెట్టేది ఈసారి ఇంకొ కాడ గుడా ప్రిపేర్ చేసిండండి మా కాలనీలో ఒక కాడయితే చ
స్తుంతార
ఆ ఈసారి ఇంకొకాడ గూడ కొత్తగా ప్రిపేర్ చేతారు
ఆహా
ప్రతిసారి ఒక్కటే ఉండేది కానీ ఇప్పుడు రెండు మీరు ఎలా జేస్తారండి పులిహోర
ఆ
పులిహోర చేసిత్తర
మా దగ్గర పులిహోర జేస్తారు అలాగే సాయంత్రం మా టెంపుల్ లో కళ్యాణం సాయంత్రం జరుగుద్ది
అ మీరు వెళ్తారా అండి
వెళ్తాం అండి
మీరుళ్తెరా
ఆ వెళ్తాం
ఆ ఇంకా ఎవరన్న తోడువస్తార
ఉ
ఇంకా మేం అందరు కలిసి
అందరు అందరూ వెళ్తామండి అక్కడ భోజనాలు కూడా ఉంటాయి
అక్కడ భోజనాాలలో ఏమేమి
అన్నం చేస్తారు సంబర్ చేస్తారు
హ
పప్పు చారు సాంబార్ చేస్తారు అంతే
అ
కళ్యాణం తర్వాత భోజనం ఉంటాది
వస్తారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా మా వదినమ్మ అయితదండి అయితే ఆ వదినం చెప్పింది ఏంటంటే ఈసారి ఎవరో అయ్యగారు చెప్పిండంట మా వాదినకు ఆ పా పిల్ల పసుగొమ్ము ఉంటది కదాండి అది తొమ్మిది వారాలు క్కలు తీసుకొని తొమ్మిది ముళ్లు ఎసి దేవుడి ముందు పెట్టుకోవాలటండి కళ్యాణం అయ్యిం తర్వాత దాన్ని తీసి ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళ చేతికి కట్టాలి డి కంటిగా కొ కొంచం వాళ్ళ అక్క నో ఉంచుకోవాలి అండి కోన్ని రోజులు దాక అలా కూడా బావుంటదండి థ్యాంక్యూ అండి మీరు టైమ్ ఇచ్చార్ ధన్యవాదాలండి
సరేనండి బాయ్